హలో
హలో
హలో వినిపడతాందా మీకి
ఆ వినిపిస్తాండి మీరు వినిపిస్తాండి
ఆవును ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదండి కూర్చున్నాను ఇందాకే తిని ఇక మీరండి
ఏమి ఇంకా ఇంత ఇంత ఇంత టైం అయ్యింది తిననీకి
ఆ కొంచెం లేట్ అయింది ఆఫీస్ వచ్చేసరికి ఇ కాసేపు ఒరిగి ఇంకా తిందామని కూర్చున్నానండి
రోజు ఈ టైమ్ అవుతదా తినేసరికి
రోజు సెవెన్ థర్టి అవుతాండి సెవెన్ థర్టి ఎయిట్ అవుతది
ఆ ఎంత త్వరగా తింటే అంత మేల్లేండి నైట్ లో
అదేదా మేము తొందరడి తింటామండి సెవెన్ థర్టీ నేను సిక్స్ సిక్స్ థర్టీకి వస్తాను ఫ్రెష్ అప్ అయ్యి సెవెన్ థర్టీకిి కానిచ్చేసండి కౌతొందరగా తింటే ఏటంటే ఒక్కొక్కసారి ఆహ ఆకలి అయితే అనిపిస్తదండి
హ ఆకలైతే అనిపిస్తాయి కొంచెం ఏమైనా త తిన్న తర్వాత ఏమైనా జ్యూసెస్ పళ్ల రసాలు పళ్ళు ఏమి తింటే కొంచెం బెటర్
కదా అవును ఉందంటేై అట్లా ట్రై చేయాలి
అదే పడుకునే ముందు కొంచెం ఏమైనా డ్రై ఫ్రూట్స్ అలాంటివి తీసుకున్నామంటే కొంచెం కడుపు ఫుల్గా ఉంటది మా పొద్దునేదంతా
అవునవును పడకునే ముందు తినచ్చా అండి అట్ల
అ ఆ పడుకునే ముందు తినచ్చండి ఆ ఇ యాపిల్లు ఆ బనానా అలాంటివి తింటే కూడా మంచి ఎనర్జీ కడుపు కూడా బాగా మంచిగా క్లీన్ అవుతది మార్నింగ్ అయ్యేసరికి ఉ
ఓకే ఓకే
నైట్ లో కూడా లైట్ వెయిట్ ఫుడ్డు తినాల్ లైట్ ఫుడ్డు తినాలి
ఆహా ఓకే మీకు బానే తెలిసినట్టు ఉన్నదండి ఇవన్నీ
ఆ ఈ మధ్య అవన్నీ తెలుసుకొని తెలుసుకోవాలండి చాట్ జీపిటీలో అడుగుతా ఉంటాను హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ అది చెప్తాంటది ఫాలో అవుతంట
ఆ ఫిట్నెస్ ఇంగ మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారేమో బానే
ఆ ఆ ఇగ మా ఫిట్నెస్ అనేం కాదు కాకపోతే ఆరోగ్యంగా ఉండాలని మంచిగా ఆరోగ్యమైన ఫుడ్డు అలాంటివి ట్రై చేస్తంట ఎక్కువ బయట తినను ఆయిలీ ఫుడ్డు స్ట్రీట్ ఫుడ్స్ లాంటివి
ఓకే గ్రేట్ ఉహు ఇట్లా యోగా మెడిటేషన్ ఏమన్న చేస్తారా అండి
ఆ ఆ యోగాన్
ఈ యోగా మెడిటేషన్ ఏమన్నా చేస్తారండి అట్లా
ఆ యోగా చేయను మెడిటేషన్ ప్లేస్ ఆ జిమ్ము కి వీక్లీ ట్వైస్ పోతే వెళ్తాంటం
ఓ టైం బానే మెన్టెన్ మేనేజ్ చేస్తాను మీరు అన్నమా
ఆ కాలేజ్ లైఫ్ కదా మామూలే
కరెక్టే అవునవునా హా ఓకే దగ్గరే అండి మీ కాలేజ్కి ఇంక హస్టల్ కి
ఆ దగ్గరే అండి అవ్ నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకింగ్ డిస్టెన్సే
ఓ వో ఓ అంటే నడుచుకుంటు వెళ్తారన్నమాట ఉహు మం మంచిద్ ఓకే మ మంచి పని చేసారు హాస్టల్ దగ్గర తీసుకొని ట్రావెలింగ్ అంతా మీకు సేఫ్ అయితది టైమ్ అంతా ఉ
సైడ్ నాయిస్ ఎక్కువస్తాంది
నేను రూమ్ లోనే ఉన్నానండి మీదే బ్యాక్ సైడ్ వాయిస్
నాదా నేను కూడా రూమ్ లోనే ఉన్నామే ఏమో మరి ఆ కొంచెం వై వెహికల్స్ వెళ్తా ఉంటాయండి రోడ్డు పక్కన హైవే ఉందా అందుకని దం సౌండోస్తందేమో ఇప్పుడు వినపడతాందా బాగా క్లియర్ గా
ఆ ఇప్పుడు బానే వినపడ్తుంది
ఆ మీరే వెళ్తారా జిమ్ము కి
ఆ లేదండి నేనిది యోగా చేస్తూంటాను
ఆహా ఫుడ్డు ఎలాంటిది బాగా తింటారండి మీరు
నాకోసమే వెజ్ అంటే బాగా ఇష్టం నాన్ వెజ్ తింటను కానీ వెజ్ అంటే ఎక్కువ ఎందుకో ఇష్ ఇష్టమనిపిస్తదండి ఆ సాంబార్ ఇంకా ఆలు అంటే కొంచెం ఫేవరెట్ అనిపిస్తది మీకు
మామ్ నాకు నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టము ప్చ్ అంటే చికెను, మళ్ళీ మటన్ ఎక్కువ ఇష్టముండదు. చికెను, బిర్యానీ ఇలాంటివి బాగా తింటా అండి
ఓ, సేమ్ నేను కూడా ఉహు హు అవును బిర్యానీ అంటే బాగా ఇష్టమనిపిస్తాది.
బిర్యానీ కూడా బాగుంటది కానీ కాకపోతే వీక్లీ వన్స్ తింటే కాడిది బాగుంటాదండి మళ్ళీ ఎక్కువ తిన్నామంటే మనకు హెల్త్ పోతాది.
అవును, మసాలా కదా? సో కొంచెం లిమిట్గా తినాల. మనం అవును మీరు అన్నది కరెక్ట్.
అది కూడా ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచి గా హెల్తీ గా తినొచ్చు బాగా
ఇంట్లో అంటే న్యాచురల్ ఉంటాది కాబట్టి అట్లా తినటమే బెటర్. మ్ హు
బిర్యానీలు అలాంటివి తిన్నప్పుడు మీరు ఇవి కూల్ డ్రింక్స్ ఎవన్నా తాగమాకండి.
అవునా, దాన్ని నేను ముందు నుంచి నేను తాగండి ఎక్కువ కూల్ డ్రింక్స్ ఇష్టం ఉండదు.
ఆ కూల్ డ్రింక్స్ అస్సలు అవే చాలా డేంజర్. అసలు మా ఆల్కహాల్ కంటే చాలా డేంజర్. అసలు కూల్ డ్రింక్స్ స్ప్రైటు, తమ్స్ అప్స్, కోక్స్ అలాంటి ఉంటాయి కదా.
కరెక్ట్, కరెక్ట్ అవును.
ఆ
ఇంటికి వెళ్తుంటారండి అప్పుడప్పుడు ఆడికి పోతే కొంచెం బాగా టైం ఇక ఎగ్జామ్స్ అయిపోయినాక నేను తిరగమాదిక.
అవునండి. నేను మధ్యలో ఎప్పుడు వెళ్ళను. మాకు చాలా డిస్టెన్స్ అండి. ఇక్కడ నుంచి మా కాలేజ్ నుంచి అక్కడ చాలా డిస్టెన్స్ మా ప్రాపర్కి సో ఎగ్జామ్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ లేకుంటే ఇంకేమైనా ఎమర్జెన్సీ అయితే వెళ్తూ ఉంటాం.
ఒక రోజు వస్తుంది కదా మీకు హాలిడే సండే లాగా అప్పుడు ఆ సండే అంతా ఏం చేస్తారండి మరి.
సండే అంతా అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి వా బట్టలు ఉతుక్కుంటాము. ఏమైనా యూనిఫామ్స్ లాంటివి ఉతుక్కుంటాం వాషింగ్ మిషన్ కూడా ఉంది కాకపోతే మేము వెేయమండి.
మ్
ఆ ఈ మధ్య ఎందుకో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అంటే అందరూ మ్యా ఇవి కాళ్ళ కింద వేసుకునే బట్టలు తావ నుంచి అన్నీ కూడా దాంట్లోకే వేస్తారు. ఆ మ్యాట్లు ఉంటాయి కదా గడపల దగ్గర మ్యాట్లు ఉంటాయి అవన్నీ కూడా దానిలోనే వస్తారు చాలా అమ్మో
అ
చాలా స్మెల్ ప్లస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతున్నాయి. కాని ఇప్పుడు మేమే మా సెల్ఫ్ తో ఓన్ గా ఉతుక్కుంటాం. మీరు? మీకుందా వాషింగ్ మిషన్? వాషింగ్ మిషిన్ ఉందా మీకు?
అవునండి మాకుంది వాషింగ్ మిషిన్.
ఆహా! కొత్తదా ఈ మధ్యకొన్నారా ఏమైనా?
లేదండి. ఫోర్ ఇయర్స్ అవుతుంది వాషింగ్ మెషిన్ తీసుకొని. నన్న ఇస్తాము ఉహుమ్,
అవునులేని ఇంక మీరు సిటీలో ఉంటారు కదా,
ఆ అంతే అండిగా ఆ ఉండాల్సిందే, అప్పుడప్పుడు మా అమ్మీ కూడా వస్తుది ఆ, ఇప్పుడు మమ్మీ కూడా వస్తది కాబట్టి వాషింగ్ మిషిన్ యూజ్ చేస్తాం ఎక్కువ,
ఓహో అమ్మగారు అంటే మీతో పాటు ఉండరా ఎప్పుడు,
ఆ ఆ ఉండరాండి ఆ ఊర్లో ఉంటారు ఇక అప్పుడప్పుడు ఇక్కడికి వస్త, లేకపోతే మేము ఎప్పుడు నను నను ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా లీవ్ పెట్టి, వెళ్తూ ఉంటారు మమ్మీ దగ్గరికి ఇంకా,
ఆహా,
ఏంటండి రేపు ప్లాన్స్ ఇంకా రేపు మళ్ళీ ఇక ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏమో కదా ఇక,
అవును మాకు ఇంకా ఎగ్జామ్స్ కదా కా ఇంకా, ప్రిపేర్ అవ్వాలి అ అన్నిీ ఉంటాయిండి మూవీ చూస్తా ఏమైనా ఉ, అంటే మూవీ గుూడ్స్లో మంచిగా ఉంటే ఏమైనా మూవీస్ చూస్తా,
ఆహాహ ఉహు ప్రింట్ బాగానే ఉంటందా అండి,
ప్రింటా ఇవి ఇది డివిడి ప్రింట్ అండి,
ఆహా,
ఆ ఇంకా హెచ్డడి వన్ మంత్ తర్వాత వస్తాయి అందాక మేము వెయిట్ చేయలేం కదా,
అవును,
ఆ ఎవరో ఒకరు వేస్తాంటారు చూస్తాంటాము. ఇంకా లేకుంటే క్లారిటీ అస్సలు ఉండదండి ఏమంటే, అంటే ఇం పొద్దు పోకున్నప్పుడు చూస్తా ఉంటాను నేను కూడా వాయిస్ అస్సలు బా, బాగా రాదు ఎక్కువ విజువల్ సౌండ్స్ థియేటర్ ప్రింట్లు కదా,
రి సౌండ్వస్తుం, తిదావున్నా ఉమ్
ఆ కొంచెం నాకైతే ఏమి అంత ఇంట్రెస్ట్ యొక్క చూసినామంటే ఖచ్చితంగా ఇవి బడ్స్ పెట్టుకోవాల ఇవి చెవులుకి లాంటి అసలు వినపడదు. అవునవును,
ఏ ల్యాప్టాప్ తీసెస్ రండి మీరు,
ఏంటండి,
ఏ లాప్టాప్,
ల్యాప్టాపా అయో లెన్నోవా అండి,
రెండూవేళకి ఓకేఓ సేమ్ నాగరూడ లేను నేను తీసుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది. దానికి టూ టైమ్స్, ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితుంది అది బ్యాటరీ చఛార్జర్, ఆ పాడైపోయింది టూ టైమ్స్ టూ టైమ్స్ మళ్ళీ చార్జర్ కొత్తది తీసుకు, ల్సిది వచ్చింది ఇంకా ఇప్పుడు చార్జింగ్ పెట్, టీ యూజ్ చేస్తేనే వర్క్ అయితుంది. ఇంకా ఇంకా బ ఇప్పటి వాళ్ళుంటారు టెక్నీషియన్స్ అంటారు, రిపేర్స్ అవ్వాలంటే ఇదంటి, ఆ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నడిచిందంటే అదే గ్రేట్ అని అంటారు వాళ్ళు,
ఆహా,
ఉం అంటే ఇప్పుడు ఎన్నోో ఇక పడిపోయింది కదా అండి ఒక,
ఆ కంపెనీ పడిపోయిందిందట్టే ఇప్పుడు అంటే, ఇప్పుడు ఎక్కువ అవే ఇంకా ఇప్పుడు చాలా వరకు కొత్త కొత్త బ్రాండ్స్ వస్తా ఉంటాయి కదండి పాతవి ఇంగ పాతవే
కరెక్ట్ అవును ఆ ఇప్పుడు హెచ్‌పి ఇంకా డెల్ బాగా నడుస్తున్నారంండి మా ఆ మా కజిన్ ఒకడు తీసుకున్నారు హెచ్‌బి ఆ సెవెంటీ థౌజండ్ ఎంతో అయ్యిందట ఆ అది బా బాగా స్పీడ్ ఉందట బాగా నడుస్తుందాట ఎంతో ర్యామ్ ఫోర్ జిబియో ఫైవ్ జిబియో చెప్పింది బానే నడుస్తాదట స్పీడ్‌గా ఆ ఇదేంటి ఆ హెచ్‌పి ల్యాప్టాప్ నీ కంపెనీస్ అందరూ ఆ ఆన్లైన్‌లో ఆ ఇక్కడ క కాదు స్టోర్‌లో తీసుకుందట క్రోమా స్టోర్ అని ఒకటి ఉంది దగ్గరట అక్కడకెళ్ళి తీసుకుంది ఉమ్
అవునా
ఆ క్రోమా బాగానే ఉందట మంచినే స్పీడ్ ఉంది ఈ కంపెనీస్ అందరు మీకు తెలి సిందే కదా డెల్ యూస్ చేస్తాయి కంపెనీస్ సాఫ్ట్వేర్ కం పెనీస్ అన్నీ డెల్ యూస్ చేస్తాయట అదే ఈ మధ్యలో ఎక్కువ హెచ్‌పి బాగా క్లిక్ అయిందట
ఆ ఈ మధ్య అయితే చాలా అప్డేట్స్ వస్తాన్నాయండి ల్యాప్టాప్ స్క్రీన్ స్క్రీన్ టచ్ అంట
అవునండి ఆ కరెక్ట్ అ వును యాపిల్ ల్యాప్టాప్ అయితే జుసి మా మా ఫ్రెండ్‌ది చూసాను అసలు బాగా యూజన్ బాగా ఈజీగా ఉంటదండి మస్త్ అనిపిస్తాది అది వాడితే అసలు ఆ ఆ కూల్ అనిపిస్తా మంచిగా ఈజీ ఉంటది ఇప్పుడు ఇవి లెనోవో హెచ్‌పి కంటే అది బాగా స్మూత్ ఉంటాదట ల్య అ యాపిల్ ల్యాప్టాప్ నేను ఒకసారి యూజ్ చేశా మా ఫ్రెండ్‌ది ఆ మస్త్ అనిపిచిందండి ఆ అది ఇంకో ట్యాబ్ కూడా ఐఫోన్ తీసుకునే వాళ్ల అన్నయ్య వస్తే యుఎస్ నుంచి తెప్పిచుకున్నాడట ఆ బాగుంది
ఆ సరే సరేనండి ఓకే బాయ్